చంపేస్తాన్నవ్
ఏముంది బ్రో ఏంలే మీరేంజేత్తాల్లు
తిన్నవా అన్నం
ఉమ్ తిన్నాం మీరు తిన్నారా?
ఉమ్ తిన్లే తినాలి ఏం కర్రీ
ఉమ్ హు మాదా చట్నీ బ్రో ఈరోజు
ఏం చట్ని టమాట
ఏదో చట్నీ అది నాకు తెల్వదు దాని పేరు
ఓన్లీ తినడం ఓన్లీ తినడమే తెలుసు
అవును బ్రో తినడమే తెలుసు నాకు వంట రాదు
ఆహా
ఊ నీకొంటొచ్చా
ఆ
అంటే ఎప్పుడన్నా చేసిళ్లా మీ ఇంట్లో వొంట
వంట చెయ్యం మేం తినడమే మాది కూడా మీలాగ
అవునా మరి వంటొచ్చా అంటే ఆ అన్నారు అని నేన్ షాక్ అయినా ఆహా
వంటారదు మా
ఆ
వంటా రాదు మాకు
అవునా ఇంకా చెప్పండి బ్రో ఏంటి మీకు విలేజ్ లో ఉండడం ఇష్టమా సిటీలో ఉండడం ఇష్టమా
సిటీ కంటే విలేజ్ ఏ బెస్ట్
ఉహు ఎందుకట్లా
ఎందుకంటే ఇష్టం ఇగ అంతే అది
అంటే సిటీకి విలేజ్ కి ఏమన్నా డిఫరెన్స్ చెప్పగలుగుతారా
మీరే చేప్పాలి డిస్టన్స్
డిస్టెన్స్ అంటలే డిఫరెంట్ అంటే దానికి దీనికి తేడా ఏమన్నా అట్లా చెప్పగలుగుతారా అనేషి అట్లా అడుగుతాన్న
మీరు సిటీలో ఉంటారు కాబట్టి మీరే చెప్పాలి మేం సిటీలుండం కావట్టి మాకు తెలవదు గదా ఎందుకంటే మీరు విలేజ్ నుంచి పొయ్యిలు కాదా
అదే బ్రో మాకైతే తెలుస్తాయి మీకంటే అంటే విలేజ్ అంటి ఇట్లుంటది సిటీ అంటే ఇట్లుంటది అని ఎట్లీస్ట్ కొంచెం ఐడియా ఉంటది కదా అట్లా
మీ చెప్పండను
ఏముంది బ్రో సిటీల అంటే ఇంత ఫ్రీగా ఉండలేము ఫ్రీ ఏర్ దొరకదు అందర్ తో మాట్లాడలేము ఎవరిది వారే అన్నట్టు ఉంటది అదే విలేజ్ లో అయితే బాగుంటది కదా
విలేజ్ లో బాగుంటందా
హు
విలేజ్ లో చాలా బాగుంటది గని మీ ఫ్రీడం అందరితోనీ మాట్లాడొచ్చు చేయొచ్చు అంత చేయొచ్చు
ఉహు అదే అం
అందరు కొంచెం కలిసిమెలిసినట్టుంటది కాని
ఉహ్
కానీ సిటీ ఏ బెటర్ ఏ ఏ లెక్కానా చూసినగని
అవునా ఎందుకు బ్రో అట్లా
సిటీ లో ఇట్లా వీళ్ళ విలేజ్ లో అంతా మాట్లాడుకున్నా కాని మనసులో వీళ్ళ వీళ్లకు లో
అవునవును
విలేజ్ సిటీలో అయితే మన పెద్ద కారు తీసుకున్న వాడు ఏం పట్టించుకోడు పక్కకున్నోడు అదే విలేజ్ లో కని ఒక మంచి కొత్త కార తెస్కో తెల్లారే వరకు నీ కారంత కరవైపోతది
అంటే కరాబ్ అంటే ఏం చెత్తరు బ్రో
బ్లాక్ మ్యాజిక్ చేత్తరు లేకపోతే వాడే నైట్ నైట్ వచ్చింజేను బొలగోట్టేది తెలవదు
అవునా
చెక్కర పోసేది తెలియదు పెట్రోల్ ట్యాంక్లల్ల పెట్రొలు పైపులు పగలు కొట్టడం తెలియదు కరెంట్ తిసేది తెలియదు ఇషేస్ద్దలు నేను బయటికి వెళ్ళేలొపట ఇలా చాలా జరుగుతాయి ఇట్లా సిటీ అంటే ఒకరిని చూసి ఒకళ్రు తట్టుకోలేరు ఒకళ్రు బాగుపడితే సిటీ విలేజ్ లో సిటీల్లో అయితే బాగుపడాలని చూస్తారు కానీ విలేజ్ లో బాగుపడొద్దని చూస్తారు
అవునా అట్లే చేేస్తార బ్రో
దానికి దినికి డిఫరెన్స్ అంతే ఈ రెండు డిఫరెన్సెస్ సిటీకిి విలేజ్ కి
వా మ్మో గ్రేట్ ఏ బ్రో మీరు బాగానే తెలుసుకున్నారు
మీకు తెలువాదా మరి
అంటే తెలుసుగాని మరి ఇప్పటికి కూడా అట్లా చేసే వాళ్ళు ఉన్నారా సర్పేజిక్ అట్లా అని చేస్తారు బ్రో చేస్తారు బ్రో అట్లా కూడా వినపడట్లేదా బ్రో నా మట
ఆ వినపడుతుంది చెప్పండి
సిటీలో కూడా ఉంటారు బ్రో అట్లా కొంతమంది
సిటీ లో తక్కువ ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు మీకు తెలియదు మీర్ నూవ్వ ఎవరు వాళ్ళకి తెలిదుకబట్టి మిమ్మల్ని పట్టించుకోరు ఫస్ట్
అవునవును
అదే విలేజ్ లో మీర అంతా కలిసి తిరుగుతాంగా మేము ఒక్కట మొక్కలం పొద్దున్న లేస్తే మాట్లాడుకోవడం చేస్తాంగా ఉన్నట్టుండి హ రేట్ కాని ఒకట్టేసరికి కొంచెం మంచిగా ఉండేసరికి వాళ్ళకనే మైండ్ డిప్రెషన్ హం వాళ్ళకి చేంజ్ అవుతుంది మైండ్ అనేది మంచి మైండ్ ఉంటది అప్పటికకి
అవునా
మంచి మైండ్ పోయి బ్యడ్ ఫీలింగ్ వస్ ఇట్లా చేయాలి విప్పి అట్లా చేయాలి అనుకుంట చేయాలి అట్లా అట్లా ఇడే్ అంతేవానికి
అంటే వీడు మాకంటే ఎదిగిపోతాండు అట్లానా మాకంటే పెద్ద రిచ్ అయిపోతా ఉండు సో వీన్నట్లా కాకుండా చేయాలి అనేసి వాళ్ళ థాట్స్ అట్ల వత్తయి అన్నమాట
ఆ
నిముందు బ్రో అట్లా ఇస్తే మరి అట్లా చేస్తే మరి దానికి సొల్యూషన్ ఎట్లప్ప
సొల్యూషన్ అంటూ ఏం లేదు ఇంకా మనం కొంచెం మెల్లగా డెవలప్ కావాలి కాని
ఆహా కానీ అట్లా చేయొద్దు బ్రో ఏదో ఒక రోజు వాళ్ళకే తగులుతది
అంత తగిలినా గాని కొంచెం చేసే తిరే చెయాలి కాని వాళ్ళు కొంచెం ఓవర్ చేస్తారు అన్నట్టుగా
అవున
ఎందుకంటే సి సిటీల మమ్మల్ని సిటీ అంటే ఇప్పుడు కొంచం అట్ల చేేస్తే డైరెక్ట్ మడర్ సిట్లు అయ్యే ఉంటాయి
అవునవును
చంపదుబ్బడె ఇలాంటివి ఇక్కడ విలేజ్ లో అంటే మనోడే అని కామన్గ లైట్ తీసుకుంటారు ఎన్ని చేసినగన్
అవును
అట్లా
అంటే మీరు అట్లా ఎవరన్నా ఎవరన్నా చేస్తే కంటే చూసిళ్ళా మీరు అట్లా
చూలే కాని అట్లాంటి జరుగుతాంటాయ్ వింటాంటం చూస్తాంటాం
మ్మ్ఉహ్మ్ అయినా వాళ్ళు ఎవరికి కనిపిచకుండా చేత్తారేమో అట్లా కదా
ఆ అవును
ఉమ్మ్ ఇంకా ఇంకేంటి బ్రో మరి
ఇంకా మీరే చెప్పాలి
మరి అట్లా చేసే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడము అట్లా ఏం చెయ్యరా వాళ్ళను పట్టుకునే ప్రయ పట్టుకునే ప్రయత్నం చేయడం ఎందుకు చేస్తే ఏమైతది వాళ్ళు ఇంకోసారి చెయ్యరు కదా ఆహా అట్లంటారా
ఇప్పుడు మీరేమన్న చేస్తే ప్రూఫ్ తోటి చెప్తారా తప్పు చేసేటప్పుడు ఎవ్వళ్ళు ప్రూఫ్ ఉంచరు కదా
అవునవును
ఆ
మ్మ్ఉహ్మ్ ఇంకా చెప్పండి ఇక లేదు బ్రో మా సైడ్ ఇట్లా ఏం ఉండదు కాని ఎప్పుడన్నా సిటీ అంటే అట్లా నేను నార్మల్ రోడ్స్ సైడ్ ఎళ్తే కొబ్బరికాయల నిమ్మకాయలు అట్లా కనిపిస్తాయి గాని ఏమో చెప్పలేం బ్రో
చెప్పడి ఇంక మీరు ఏం చేస్తున్నారు మేడం
ఏముంది బ్రో ఏం లే సైలెంటుగున్నారు మరి మాట్లాడకుండా
వాటర్ తాగుతున్న అందుకే సైలెంటున్న
ఏ ఏంటి బ్రో
వాటర్ తాగరా ఇప్పటివరకు దుఃఖం చంపుకుంటున్న టి కిచుండే దగ్గు దగ్గు వేస్తుంది దగ్గొతాంది వాటర్ తాగిన
మ్మ్ఉహ్మ్ అంటే మీ సైడు వర్షాలు మంచిగున్నాయా బ్రో
ఉమ్మ్ ఉమ్మ్ వర్షాలు ఇప్పటిదాక కూడా వాన పడ్డది ఇటు
అవునా ఆహా లేదు బ్రో ఇప్పుడు
మీరు సిటీ కదా వాన అంటే తెలుసా మీకు అంటే వాన అంటే నేను రెయిన్ అంటే మీకు తెలుస్తాది ఇంగ్లీష్‌లో తెలుగు తెలుగులో వాన అంటే తెలుసాని
సు బ్రో మరి ఎంత సిటీలో ఉన్నా ఎక్కడికి పోయినా కూడా తెలుగును మనం మర్చిపోలేము కదా
అక్కడ కొన్ని కొన్ని తెలుస్తాయి కదా కొన్ని తెలువదని
ఆ అది మన మదర్ టంగు దాన్ని ఎట్లా మర్చిపోతాం బ్రో వర్షము ఆహా లేదు బ్రో
ఆ మరి
హ్మ్
అంటే
ఆ కొంచెం లైట్‌గా నిద్ర వస్తాంది అంటే నై టు కొంచెం లేటుగా పడుకునేసరికి అంటే లేటేం పడుకోలే, టైంకే పడుకున్నా, కాకపోతే అసలు నిద్ర పట్లే బ్రో వన్ను దా కా ఎందుకో,
ఎందుకేం చేసారు.
ఏం చెయలేదు ఇంగ, అట్లనే వండుకొని పండుకొని ఇంగ ఎప్పుడు పడుకున్నానో ఏమో,
ఆహా ఆలోచన్ల
మ్మ్
ఆలోచించి ఆలోచించి నిద్రపట్లేదా నైట్ జాబ్ గురిం,
అసలు దేని గురించి ఆలోచించలేద్ బ్రో నేను నైటు అటు ఇటు దిక్కులు చూసుకుంటా ఉన్నాడా, అంతే ఇంగ,
పైన్చూస్తూ మెల్లెగా పడుకున్నారా?
ఉమ్ ఇంగ టైమ్ కూడా చూడ్లే, నిద్ర పట్టట్లే నిద్ర పట్ టట్లే అనుకుంట పడుకున్నా ఇంగ,
ఆహా మ్
మీక్ బ్రో పడుకోంగానే నిద్ర పడుతదా మీకు,
ఆ పడుకోంగానే నిద్రపడతది,
అయినా మీ అబ్బాయిలు ఏముంది లే బ్రో, నిద్ర రాకున్నా నిద్ర వచ్చేదాకా ఫోన్లు చూ త్తా ఉంటారు, అంతేగా మాదేముంటది బ్రో నైట్ దాకా ఫోన్ చూత్తే ఇంట్లూకుంటారా,
వా అంటరు.
ఫోన్ గిప్పుడిదాకా చూత్తాన్నవ్ పండుకో అంటారు,
హ్ హో
ఉమ్
మా మోగోళ్ళదేముంది ఏదో ఒకటి కార్టూన్స్ పెట్టుకొని టీవీలో చూస్తూ చూస్తూ మెల్లగా పడుకోం
ఉహు
ఏదో ఒక మూవీ చూడడం, ఇదొక టైం పాస్,
ఊహు
అదే మీరైతే టైం పాస్కి ఎవళ్తోని చాటింగ్ చేస్తాళా ఏదని మిమ్మల్ని టార్చర్ పెడతార ఇంట్లో,
అట్లేం టార్చర్ పెట్టరు,
కట్ చేయనా మరి
ఆ
ఉంటున్న సరే మరి, హలో
ఆ బ్రో
సరే ఉంటున్న సిస్టర్ మరి,
ఆ ఓక్ ఓకే బ్రో బాయ్,
ఓకే సిస్టర్, బాయ్ మై